ఎని
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్
నేను చదువుకుంటున్నా
ఆ
ఉం చదువుకుంటున్నా
ఎందుకు
మిడ్ ఎగ్జామ్ ఉంది కదా
అవునా
ఉం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా
రాలేదు ఎప్పటి నుండి మీకొచ్చింద డేట్
సెకండ్ వీక్ లోనంట జూన్ సెకండ్
అవునా. మాకురాలే ఇంకా.
ఉహ్ ఎప్పుడు బయలుదేరుతున్నవు మరి ఎల్లుండి?
చెప్తా.
ఏ టైంకి?
మార్నింగే. ఆ
నేను టూ కలా బయల్దేరుతా. నేను వచ్చేసరికే ఫ ఫోర్ అయితది.
అక్కడికి వచ్చేసరికి అదే టైమ్ అయితదిలే గని. ఆ ఒక సిక్స్ ఆ చెప్తా అక్కడికి వచ్చాకా నువ్వు వచ్చే టైంకి ఆడుంటే ఇద్దరం కలిసద్దాం.
ఆష్కని అడగలే మరి ఇంకా నేను.
అశిక ఎప్పుడు వత్తదాట.
తెలీదు అది నేను బక్రీద్ అప్పనుంచి మెసేజ్ లేదు.
ఎందుకు?
ఇ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంటా.
అవునా.
హనీ పా
ఆడ్తాంను.
నిన్న చపాతి చేస్తుందా.
ఆ వీడియో పెట్నా కదా ఆమె చేత్తే మేం తిన్నాం.
చిన్న పాపనే ఆడుకుంటార్రు.
ఏ పాప అయితే ఎంటి పని చెయ్యాలే కదా.
అబ్బా మరి అంతనా చిన్ను.
నిన్నా
మరీ అంతనా.
అంతే అట్లనే చెయ్యాల.
చిన్ను.
ఏంటిదే? ఆ
ఇప్పుడు యాప్ లాక్ మర్చి పోయే అప్పుడు నువ్వు నాకు గుర్తులేదు కదా ఆప్ లాక్ మర్చిపోయినా.
ఏ అర్ధంగాలే.
అప్పుడు యాప్స్ కి పాస్వర్డ్ తీసేసి యాప్ లాక్ మర్చిపోయినా అన్నాను కదా.
ఆ
అదీ మళ్ళ ఏమైనా ఫర్గాట్ పాస్వర్డ్ కొడుతే బ్యాకప్ అని వస్తుంది.
ఆ మొత్తం పోతదిగా బ్యాకప్ అంటే
హ్ ఏమైనా ఉందా మరి అది తీయడానికి.
తెల్వది. ఏ ఆప్ ది మర్చిపోయినవు.
యాప్ లో ఒకే ఇది సెట్టింగ్స్ లో ఉంటది కదా నార్మల్ ఫోన్స్ లలో
ఆ
అది
అ ఏమో మరి
నీక్ ఒకసారి చెప్పినా కదా
అదే గని యూట్యూబ్ లో చూడు ఒకసారి
ఆ చూస్తా అన్ని తెచ్చుకుంటున్నావా అన్ని తెచ్చుకుంటున్నావా
అన్నీ ఉన్నాయి
ఆ
ఏమున్నాయ్ నువు ఏమేం చెప్తాన్నావ్
స్నాక్స్ ఇవం ఇవలానే చూస్తున్న
ఆ నేనేం ఏం చేస్తలేన్నమ్మ
అక్కడ కొనుక్కున్నాం డి మాట్కి పోయినప్పుడు
ఆ
గుడికెల్దాం అనుకున్నాం కదా
ఎక్కువ
నీకు మిడ్ నాకు మిడ్ అయిపోయాక
అ
మా మమ్మీ అంట మా మమ్మీ కూడా అది భద్రకాళి టెంపుల్ కి వచ్చేదంట
పాసయి హాలో
అదే మా అన్నయ్య వాళ్ళని తీస్ రీసెంట్ గా పెళ్ళ మ్యారేజ్ అయింది కదా
ఆ
వాళ్ళని తీసుకొని భద్రకాళి టెంపుల్ కు వస్తుంది ఒక రోజు వస్తది
నువు కూడ పోతవా
నువ్ వస్తా అంటే రా
నేన్ రానమ్మ నాకు అసలు ఆ ఇంట్లో వాళ్ళతో కుదరదు
ఏ ఇంట్లో వాళ్ళతోటి
ఎవరితోటైనా ఎవరి ఇంట్లోళ్ళతోటయినా అసలు కుదరదు నువ్వు నేనంటే ఎప్పు పోదాం
ఎందుకల ఏ కొద్దిసేపే అట్లుంటే మనం మన బయలుర్దలి కొద్దిసేపే
మనం బయలుదేరవ అంటే మివోల్లు పంపు
ఆ తోమ్తరు ఏముంది నువ్ ఉంటావ్ గా నా పక్కనే
ఉహు
ఊ ఎమ్మటే దర్శనం చేసుకని వచ్చేద్దాం
ఎప్పుడు ఏ డేట్ కి వత్తరంట
ఏమో తెలీదు ఇంకా చెప్పలే కాని
ఆ చూదం లే మనం కుదరాలి కదా మనం మంచిగా ఉండాలిగా
అంటే ను మంచిగా ఉండవా
ఒకవేళ రాకూడదు అయి అట్లాంటప్పుడు ఎట్లా వస్తాం
ఏంట్రాకూడాదు ఓకే అప్పుడే వత్ నీకెప్పుడు నీకెప్పుడు ఎప్పుడు డేట్ ఎప్పుడు ఎప్పుడుంది సిక్సా
ఆ
నీ కరెక్ట్గా అప్పుడే వస్తుందా
ఏమో పోయిన నెల అయితే సిక్స్ ఏ కు
ఊహు చూద్దాంలే
ఊ
నాది ఫోర్త్ నయితే ఫోర్టీన్ కి వచ్చింది
ఏమి కాదు
టెన్ డస్ అయినా పెళ్లికి అడ్దురాలే
అధంగాలే ఆహా మంచిదే గద ద పోతే చికాకు ఒకటి
నవును నిన్న నిన్న నేను చెపను కదా వాళకి
వాళ్ళది కొత్త పోతనవ
ప్రేమలు మూవీ తెలుసు కదా నీకు
ఆ
తమిళ్ దాంట్ల వస్తది మలయాళం డబ్బింగ్
అదా
దాంట్లో హీరో ఉన్నాడూ చూడు
ఆ
వాడిది నిన్నొక మూవీ చూసా
ఆ ఎట్లున్నది ఏం మూవీ
ఎయిటీన్ ప్లస్ యూట్యూబ్ లో ఉంది
ఓ ఆ నిన్న ఏదో వీడియో చెసినాడే
మస్తుంది
ఎవర్ హీరోయిన్
అదే అది ప్రేమలు హీరోదే
హిరోయిన్ హిరోయిన్
హీరోయిన్ తెల్వదు హీరోయిన్ వేరే ఆమెలే
చూస్తా
ఆ ఎంత మందితో మాట్లాడవు ఇప్పటి వరకు
నీ తోటి ఒకసారి అక్క ఫోన్ల అంతే
అంతేనా
ఆ
ఒక టె నెంబర్ తో రెండు సార్లు చేయకుడు ఇప్పుడు ఫస్ట్ టైం నేను మాట్లాడేది ది
ఏమో మరి అది వేరు ఇది వేరుకదా అదే
ఉహు
ఓ
చూదం
ఉహు
ని‌న్న టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ అయింది కదా
ఆ ఆ ఉమ్ ఉ
ఆ
రాల
హూమ్
త
ఎవరైనా అప్డేట్ ఉన్నారా
అ
ఉ
మనము నేను ఫోన్ చేస్తే నా ఫోన్ దా అవతల ఫోన్ చేసినోళ్లకి అనుభవి చదుమ
హలో
హలో చేస్తా మా సూర్య అవు ఉ అదే ఆప్ బాగ్ చెప్తాండ్రి ఇది ఈయాల నా ఫోన్ ఆ
హ
ఆ
అంటే మరి వాళ్ళిద్దరు వెళ్తారా ఇంటికి
అర్థం కాలే
వాళ్ళిద్దరు నీతోనే వస్తారా లేకపోతే వాళ్ళిద్దరు సపరేట్ వెళ్ళిపోతారా
వాళ్ళ ఇంటికి పోతారో నాకు తెలీదు
ఆహా అంటే నీ
హనీ
ఉ
ఈడ కాళీ ఉందా ఇక్కడ కాళీ
మన్ రిజల్ట్స్ వచ్చినాయి కదా క్వాలిఫై అయిందా మరి సౌమ్య
ఆ అయింది అదే కాలింది
చూసి చూస్తాండ్రా కాలేజ్ లో
ఆ అదే పని
హ ఎక్కడ ఎక్కడ కావాలడా హైదరాబాద లేకపోతే
ఏమో హైదరాబాద్ అంటారు గుజరాత్ అంటారు
గుజరాత
ముయి కాల మ అయిదు కా ఆ ఆ ఐడి చెప్పినక వస్తాయి కావచ్చు నాది ఇంకోటింది ఉంది